హలో
చెప్
ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు గురించే మాట్లాడు ఫ్యూచర్ గురించి ఎందుకు మాట్లాడతావ్ నేను చెప్పేదిను ఫస్ట్ తర్వాత అరుచు ఊరికి అరస్తే సాల్వ్ అవదాడా ఎందుకు అరుస్తున్నావు ఊరికే బీపి నేను అరచలేక ఏంది నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు అం నేను ఫస్ట్ నా ఫ్యామిలీ తీసిన నా ఫ్యామిలీ పేరు తీసిన తర్వాత నీ పేరు తీసినందుకు నువ్వు ఏడుస్తున్నావాడు నువ్వు నువ్వు తప్పు పడుతున్నావు అంటే నన్నీ ఫస్ట్ నా ఫ్యామిలీ పేరు తీయకూడదు ఫస్ట్ నీ పేరే తీయాలి కచ్చితంగాని చెప్పి అంటున్నావ్ నువ్వు అంటే నె ఫస్ట్ నేన్ నీ ఇప్పుడుకే ప్రిారిటీవ్వళ నా ఫ్యామిలీ గుంచి పక్కన పెట్టాలంట నే చెప్పేది ఫస్ట్ నను చెప్పే చెప్పేది ఫస్ట్ నేను చెప్పేది నేను తర్వాత మాట్లాడు ఏమంటున్నావు ఫస్ట్ మా పేర పక్కన పెట్టేసి నీ గురించి మాత్రమే మాట్లాడు నీ గురించి ఫస్ట్ చెప్పాలంటున్నావు అట్లాంటపుడు మరి ను ఏం చేస్తున్నట్టు మరి నువ్ అదే కదా నువ్వు చేసిందదే నేను చెప్పేదిను నేను చెప్పింది నేను నేను చెప్పింది నేను నేను చెప్పిందిను నేను చెప్పిందిను అంతే చెప్పింది ను ఆ తర్వాతే మాట్లాడు హు చేసిందదే ఇప్పుడు కూడా లాస్ట్ ఇప్పుడు కూడా లాస్ట్ అంటే ఏంటి మరి మీనింగ్ దాని మీనింగ్ ఏంటి చెప్పుర్ ఇప్పుడు కూడా లాస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి ఫస్ట్ నీ పేరు చెప్పాలనే కదా మరి అవసరంలా నేను చెప్పేదిను ఫస్ట్ నేను చెప్పేదిను లేదు నాది ఇంకా అవ్వలేదు నాది ఇంకా అవ్వలేదు నేతే చెప్తాను చనగితే అది అవ్వలేదు ఇంకా అయిపోడానికి మాట్లాడడానికి ఎలా చెప్తానవ్ అది అయిపోయిందని చెప్పి ఇదే చెప్ నీ ఇదే నీతో ప్రాబ్లము నీ అంతకు నువ్వే అయిపోయింది నీ అంతట నువ్వే అను అన్నీ మళ్ళీ తర్వాత నా మిస్టేక్ అనైతె చేస్తావ్ దాన్ని నీకది అర్థం కాట్లే చెప్తేనెమో ఇనే పరిస్థితిలో లేవు నువ్వీడ అరిస్తవ్ అంతే నువ్వు అరచడం ఒక్కటే వచ్చి నీకే హూ నువ్వు చేసిందదే హా నువు నా మిస్టేకే అంటున్నావ్ అడ ఫస్ట్ నువ్వు చెప్పింది దాని మీనింగ్ అదే వస్తది నువ్వు ఫస్ట్ నీ పేరు తీయాలి అనడం మీనింగ్ నువ్వు అన్నావు మీనింగ్ అదే నువ్వు ఆ మాట అన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఆడ విడతస్తున్నట్ే మీనింగే వస్తుంది ఎవడికైనా సరే నువ్వు అంటావు కదా మరి ఏదన్నా అంటే తన మీనింగ్ అదే వస్తుంది అదే వస్తుంది నీ అంటావు కదా మరి అట్లో మళ్ళీ పేరు పెట్టి పిలుస్తందవు న ఏమ అన్నానా
న చెప్పచ్చా ఇప్పుడు న చూడ నీకు త్రీ ఇయర్స్ నుంచి అదే అర్థమైంది నీక్ ఇప్పుడు నేను విడ తీసే దానిలో ఒక ఒక్క బర్డ్ వల్ల అది కూడా ఇది ఫ్యామిలీ ఇప్పుడు విను నేను చెప్పేది న్నాగా నువ్వు చెప్పేది విన్నా కదా
గా అన్నవ్ మరి
అంటే ఇప్పు అంటే ఇప్పుడు నువ్వు అంతకు నువ్వు డిసైడ్ చేసుకుంటున్నావు కదా నేనుే నా అయిపో అయిపోయిందా లేదని కూడా దీనికి నువ్వంత డిసైడ్ చేసుకోవడంలో తప్పులేదు
ఆహా లేదడా ఎందుకంటే నియంతట నువ్ చే ఆల్రెడీ నియంతట నువ్ చేసేసుకుంటున్నావు మళ్ళీ నేను చెప్ని చేసుకోవడం దాన్ని
నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను కాన్ గా విన్నానా లేదా నేను ఏమన్నా ఇంట్రాక్ట్ అయినానా మధ్యలో చెప్పు ఆ సరే నువ్్వ ఎట్లా చెప్తున్నావు్ నువ్వెట్లా చెప్తున్నావ్ నేను విన్లేదు అని నువ్ నీదయిపోయినంకనే కదా నేను చెప్పనా అని చెప్ ప్యాకా కదా నేను రిప్లేస్తున్నాను ఇప్పుడు కట్టలు పడొద్దు న తి ను చెప్తున్నా
బట్టి మద్యలో డిస్టర్బ్ చేసావు నన్ను
సరే అంటే ఇప్పుడు ఇప్పుడు నేన్ మాట్లాడకూడదంటె చెప్పు నేను మాట్లాడ్ను నేన్ చెప్పకూడదంటె చెప్పు చెప్పను సైలెంట్గుటా
ఆ చెప్పద్దన్ నేనేం అనలేద్ ఒక్క వర్డ్ నుంచి చేస్తున్నావంటే మరి ఒక్క వర్డ్ తోనే ఇంత మీనింగ్ ఉంటది ఇంత మారిపోతది మొత్తం లైఫ్ అంతా మారిపోతది మరి
అంటే ఇప్పుడు నేను చెప్పేది క్లియర్గా వినవా ఇప్పుడు నువ్వు చెప్పేది నేను విన్నానా లేదా సరే నువ్వు ఇప్పుడు గుడ మాట్లాతంటే మాట్లాడు నిన్ నిన్ మద్యలో డిస్టర్బ్ గుడా చేయలే నేను విన్నాను ఇప్పుడు నువ్వు మాట్లాడాలనుకో సరే బ్రో
నువ్వు చేసావు నువ్
సరే చెయ్యి సరే చేసినాను నువ్వు చేయలె అనుకున్నావ్గా చేయి మాట్లాదిందా హ్ మరి చేయ హ్ కంప్లీట్గా అయిపోని చేయాలనుకుంటున్న సరే చెయ్ వింటున్నా
నేనేం చేయలె అనుకోలె నీ లాగా నేన్ శాడిస్ట్ కాదులే చెప్పు
ఇప్పుడ్ ఇప్పుడదే కదా చేస్తున్నావు నువ్వు చెప్పమంటావు చెప్తున్నాక మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నావ్.
అట్ల అన్లే చెప్పుకో అన్నా
ఊ మళ్ళ ఏదో ఒకట్టండానికా
నిన్నేమి అన్లేదు చెప్పు
ఫ్యామిలీ పరంగా అన్నావ్ సరే అన్నాను మళ్ళీ ఏమన్నావు ఇండివిజువల్గాంటే ఫస్ట్ నిన్నే తీస్తాను అన్నావు తర్వాత చ వాటికి సరే ఫస్ట్ మనిషి లాస్ట్ చెప్పినాడు అన్నందుకు అంటే సరే ఇప్పుడు గూడా లాస్ట్లో నా అన్న్ న్నాను. అది నీక్ తప్పయిపోయింది అది కూడా నా నేనంతక్ నేన్ మనసులో నుంచి పల్లేదు నువ్వంతకు నువ్వు ఫస్ట్ ఇండివిజువల్గాయితే ఫస్ట్ నిన్నే తీస్తానిక్ కూడన్నావ్ ఇది దీంట్లో ర వాయిస్ రెక్కార్డ్ అంటే ఖచ్చితంగా పోయి విను నువ్ ఆ మాట అన్నందుకె స్లో పడింది చెప్తు ఫ్యామిలీ పరంగా చెప్పేది విను వచ్చినాక ఫ్యామిలీ సై ఫ్యామిలీ పరంగా అయితే వాళ్ళ ఇద్దరివి చెప్పినాం అప్పుడేమన్నవ్ నువ్ ఇంగా హ్యాపీగా ఫీల్ అయిత అంటే వాళ్ళు నన్నావ్ నాకు జాబ్ అంట అడునా ఫ్యామిలీస్ ఫ్యామిలీ వరకు పోతే నువ్వు నువ్వు నేను ఇంకా ఫ్యామిలీ అవ్వలేదు ఫ్యామిలీ వరకు అయితే వాళ్ళని ఇండివిజువల్ అయితే ఫస్ట్ నువ్వి వస్తావు అది నా మనసులో పడింది తర్వాత ఒకసారి నేమ్ చెప్పుకోంటే నను చెప్పినాక లాస్ట్ లో చెప్పినావు అందుకు నేను ఇప్పుడు కూడా నాదిలా ఫస్ట్ చెప్పిందిే ఈ మనిషి కదా మళ్ లాస్ట్ మెమరీ చెప్తున్నాడని అంటే ఇప్పుడు కూడా నా లాస్ట్నాన్నట్ అడిగిన అదా మాటికి నువ్వున్న
ని ని సార్ స ప్రజెట్ సార్ సై చ హ సార్డ హలో హలో
చెప్పు
నేను ఇండివిజువల్గా నీ పేరు వస్తుందని చెప్పాను కానీ ఏంటిది నేను అది జస్ట్ నార్మల్ గా చెప్పడానికి చెప్పా అంతే నేను నేనేమి ఇంవిజువల్ గా మెన్షన్
అది నువ్వు నాకల్లా చెప్పడం వల్లనే నా మనసులో పడింది చెప్తున్నా
మ పడి కెక్ అంటేే ఒప్పుకుంటాను నేను దానికి నేను తర్వాత మా మమ్మీ డాడీ పిన్ని వీళ్ళు చెప్పింది ఏంటి అది నేను దాని హ్యాపీనెస్ ఫీల్ అవడానికి ద చెప్పింది నేను హ్యాపీనెస్ ఫీల్ అవ్యే వాళ్ళు కాదు గురి చెప్త నే వీళ్ళు అందరు అని చెప్పి అన్నా నేను అంతే రాయాండమ్గా ఆ దానికి ఎంత రక్షణ చేస్తున్నా ఇది నాకు అర్థం కాదు ఆ ఊరికి అరిస్తే ప్రాబ్లం కాదట నేను అరచలేక కాదు ఆ
అంటే ఇప్పుడు ఇప్పుడు నీకి ఒక క్లారిటీ వచ్చి మ అ పోయింది నీ మన్ ఇట్లా ఏముందో నాకు తెలీదు
ఇప్పుడు నువ్ ఎందుకుడుస్తా ఎంద అర్థంగదు
ఆ క్వశ్చన్ అడగొద్దు ప్లీజ్ ఆ క్వశ్చన్ మాత్రం అడగొద్దు నేను నా దగ్గర ఆన్సర్ కూడా లేదు నేను ఏడ్చినా నేనే రాంగ్ అంటున్నావ్ చెప్తున్నా కదా
నీకు రాదాడా ఏంది ఊ
ఇప్పుడు ఇప్పుడు నీ మనసులో నేను బ్యాడ్ అయినా అంతే గదా ఇప్పుడు నా గురించి కర్థమయింది అంతేనా
ఏం కాదు
అప్ అందుకే కదా నువ్వు నువ్వు దాన్ని చూసే కదా జడ్జ్ చేసినావ్ లేకుంటే నీకు ఆ మాటలు అసలు ఆ మాట ఎంతుంటే ఆ పాప ఎంత హర్ట్ అవుతుంద కొంచెం కూడా ఆలోచన రాలేదు నీకు అసలు అదే ఒకవేళ నేనే ఆ మాట అనింటె నిన్ని ఎన్ని మాటలన్న పెడతా నితిన్ నేన్ అస్సలు ఫ్యామిలీ వరకు వచ్చిందంటే నిజంగా ఆ మాటలు పడ నేను ఎవరన ఒక బాగుండాలని కోరుకుంట జంగా అట్లాంటిది నువ్వు అంత మాట అన్నావంటే నాకు అసలు నీతో ఉండాలన్ తినట్లేదు
ఉండకు దొబ్బెయ్ హ్మ్ నేను చెప్పేది విను అని చెప్తున్న క్లారిటీగా నువ్వు ఎందుకు అరుస్తున్నాను నాకు అర్ధం కాదు
చెప్పు
హ్మ్ హు ఏం చెప్పాల అనుకున్న కూడా మర్చిపోతా నీ వల్ల చ్చే ఏ ఎప్పుడూ చూడు గొడవ పడ్డం గొడవ పడ్డం తప్ప ఏం ఉండదు పంచాయితీ ఆ మరి మధ్యలో మాట్లాడితే ఎవ్వుడు ఇన్ ప్తాడు ఎవడు చెప్తాడు చెప్పేటప్పుడు వినవు మాటడే ఛాన్స్ ఇస్తే కదా ఎన్నీ ఏం నీ అంతకు నీ నీ అంతక్ నీ అదే అంటుంది నే చెప్పినప్పుడు వినాలి నీకు ఇష్టంచ్చినడు నువ్వు వింటానంటే నా గుర్ కదా అప్పుడు మరి నేను అసలు చెప్పలేదు కదా నేను నాకు గుర్తొచ్చిందివ్ మా ధ్యలో మాట్లాడదు
ఆ ఎప్పుడు అంటే నేను నేను నా నేను చెప్పది కూడా కంప్లీట్ గా విన కానీ నువ్ మధ్యలో ఇంటరాక్ట్
నువ్వు నేనేం ఇన్ఫాక్ట్ అవ్వలేదు మద్యలో యాడ్
నెను చెప్పినానా నేను నె నేను చెప్పిననా ఇప్పుడు నువ్వు మాట్లాడు అని నేను చెప్పకనే నువ్వు స్టార్ట్ చేసేసినావు్ కదా
నువ్వు ఆపినావు కాబట్టి నేను రిప్లై ఇచ్చింది నువ్వు ఆ చెప్పింది ఆపినావు కాబట్టి నేను రిప్లై ఇచ్చింది ఓవర్క్షన్ చెయ్యదు యాడ ఆ నా మధ్యలో పంచయతీ నా రూమ్ వాటిని వచ్చిచ్చాడు వాడు నన్ను ఏం చెమంటాదంట్ది ఆదిమా అడుకుంటే నేను అద అది చూస్తుకుంటే నీను చెప్పింది నేమ వినలేదు తినాడు
నేను ఎందుకు ఆపిన ఎవరితో మాట్లాడుతున్నావ అని చెప్పి నేన్న ఆగిన సరే మాట్లాడు అని నువ్వు ఒక మాట అనలేదు సరే నీ చేప్పనాని కూడా మాట అనలేదు అనకని నువ్వు నే డిసైడ్ చేసుకున్నావు అయినా సరే సరే నేనేేం తప్ప పట్టట్లేదు నిన్నీ సరే లేదో చెప్పాలనుకున్నాడు చెప్పని అని నా మనసులోనే అది ఆపేసుకున్నా మరి గొడవ పడలేదు నీతో ఎందుకు మాట్లాడుతున్నావు మధ్యలో అని ఇప్పుడు మరి ఇప్పుడు మరి నన్నే అంటున్నావు నువ్వు చెప్పనియట్లే చెప్ప నా మనసులు అన్న ఇంకా కంప్లీట్గా చెప్ప పనియ్వకుండా అని ఆపినావు అయినా సరే ఇప్పుడు మర అన్నీ అంటున్నావు నువ్వు ఇప్పుడు కూడా నేను చెప్పేది ఆ పని ఇప్పుడు కూడా నేను చెప్పేది వింటున్నావ గా వినకనే మధ్యలో ఇంటరాక్ట్ అయ్యి కూడా ఇప్పుడు మరి నువ్వే నన్ను అంటున్నావు ఇప్పుడు నేను చెప్పేది వింటున్నావా లేదు కదా మధ్యలో ఇంట్రాక్ట్ అయి అందుకే కదా ఇప్పుడు మాట్లాడుతున్నావు కంప్లీట్ గా వినకనే నేను చెప్పేది
ఒక్కోక్క వర్డ్ నేను నే నేను అదేఅంటున్నా నేను అంతకు మించి న ఒక్క మాట కూడా మాట్లాడకు నువ్వు చెప్పిందే వింటున్నా నేను మల్ల పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తన్నా వినట్లేదుని చెప్పి ఎంత సేపు నీదే నువ్వు అరచడం నువ్వు అరచడం నువ్వు అరచ్
నాది మాత్రం నే ఇప్పుడు నాకు అదంతా వద్దు ఇప్పుడు ఇప్పుడు నీ నీ ఒపీనియన్ ఏంది నేను ఆ మాట అయితే తీసుకోలేను అస్సలుకి తీసుకోలేను ఆ మాట తీసుకున్నాక నాకు మీతో ఉండాల అన్న మనస్ఫూర్తిగా ఉండలేను నేను నిజంగా సీరియస్ మా పేరెంట్స్ మీద ప్రాం ఆ మాటతో అయితే నేను అసలు నీతో ఉండాలని అనిపియట్లేదు నాకు నువ్ అది ఏ ఇంటెన్షన్ తో అన్నావో నాకు క్లియర్గా చెప్పు
నేను అది చెప్తుంటే వింటున్నావ ఏమన్నా వింటున్నావ ఏమన్నా పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్ ఏంటి నువ్వు చేసింది అట్లే ఉంది మరి అంత చిన్న విషయాన్ని తీసుకొచ్చి ఇంత పెద్ద గొడవ చేస్తున్నావంటే మరి తన మీనింగ్ అదే వస్తుంది మరి నువ్వు అర్థం చేసుకుంటావనే నేను చెప్తుంది అట్లా నువ్వు అర్థం చేసుకుంటావలే ఫస్ట్ కట్ చేసి చేయి